హలో ఇనిపిస్తుందా వాయిస్
ఎస్ వినిపిస్తుంది ఏ చేస్తు
ఏమ్లే ఇప్పుడే కూర్చుట్నా టీ తాగీ
అవునా
మీరేం చేస్తున్నారు?
నేను బట్టలు ఎండేస్తున్నా.
ఓ
యా
మీరే ఉతికర లేక్ టే వాషింగ్ మెషీన్ ఉతికింద
నాకంతా టైమ్ ఉండదండి వాషింగ్ మిషినే ఉత్కే
వాషింగ్ మిషిన్ ఉతికింద అలా టైమ్ ఉండదా అం త బిజీయా అండి మీరు
అవునండి పొద్దున్న కలిసి అలిసి పోయి వస్తం కదా, ఓపిక కూడా ఉండదు.
అవునా పొద్దున ఎళ్ళెటప్పుడు ఉత్తుకోవాల అన్ని
పొద్దున్న లేషే వరకే కాలేజ్ టైమ్ అయితది ఇంకెప్పుడు
అంటే మీరూ మ్ ఒకా కాలేజ్ కి ఒక థర్టీ మినిట్స్ ముందు లేస్తరా?
అది కూడా ఎక్కువనే జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ ముందు లేస్తా.
వావ్ ఇట్ మీన్స్ చాలా ఫాస్ట్ అనుకుంటా.
చాలా చాలా ఫాస్ట్ మరి నెర్చుకోండి నన్ను చూసి
నేను కాలేజ్కి
పోయది
నే కాలేజ్ కి వన్ అవర్ ముంద లే టూ అవర్స్ ముంద లేస్త అస్తనండి
నైస్ చాలా మంచియంది
ఆ నాలాగా ఉండాలి
మీరు గ్రేట్ అండి
లేదు లేదు అందుకే ఏం ప్రీతి కదా నాలాగ ఎవరు ఉంటారు చెప్పు
రే
డిఫరెన్స్
మీర ఏది అంట్
హస్బెండ్ లేదంటే చూస్ కూడా ఏమిలా అవ్వండి
ఏంలా వండి
కాలేజ్ కెళ్ళే టైమ్ బస్ సన్నద
ఒకటే టైం ఉంటది కదండీ కాలేజ్ మీరు తొందర పోతున్నారనీ మీకోసం
అంటే కొంతమంది లేటుగా వస్తారండి టైం ప్పినంగొస్తారు
ఇంకా వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటారు
మరి అదే అంటున్నా నీకు ముందే కూర్చుంటాననుకో
ప్లేస్ అడిగి పెట్టాను
ఆ ఆహా అవునండి ఎట్ట నాటి సెకరా
మ సార్వ
అవునా నాతోన్ నువ్ అచ్చి రోజు ట్రావెల్ చేయండి ఇంకా మళ్ళీ కాలేజ్ వద్దు అని అంటారు
ఆ అన్
ఓహో ఇంకా ఉన్నంద అది
క్లిప్స్ క్లిప్స్ కి
క్లిప్సా ఓ ఓ ఓ ఓ ఓ
ఏ
ఇది క్లిప్స్ కూడా మీవేనా అండి లేకపోతే మీ ఆ ఎవరైనా ఇస్తారా మీకు షేరింగ్ చేసుకు
అవేనండి ఇకను
మీరే కొనుక్కుంటారా
ఆ అదే అండి
ఓ
ఉ
వాళ్ళకి అనుకుంటా క్లిప్స్
ఆ ఆ అంతే
ఒకేళ పోతే వెతుకుతా పోతే వెతుకుతారా లేకపోతే వదిలేస్తారా
పోతే అండి నువ్వు ఇపుడు నవ్వు మరి
అవి క్లిప్స్ కాబట్టి పోతాయి లే మావే పోతాయి ఇంటి దగ్గర ఇంటి దగ్గరనే పోతాయి నార్మల్గా ఎక్కడైనా పోవచ్చు
ఇ నైట్ స్పెషల్ ఏంటి
ఎన్ ఇ రోజు ఏముందండి థాస్ డే రోజు
త్ర్సడై మీరు నాన్ వెజ్ తింటారు అనుకుంటా
తింటాం కానీ ఇంగ రేపు ఫెస్టివల్ ఉంది కదండి లేదు ఇంకా ఇంకా డైరెక్ట్ ఇక సండేని
అ
ఆ బేస్ పేపర్ చేసినవ
ఏం చేయలే ఏమో తెల్వదు ఎవరు చేసింది చెప్పాలి గదా
ఊమ్ బేస్ పేపర్ చెయాలి దీ సబ్మిట్ చెయ్యాలి ఆయనకి
ఎవరికి
అదే ఫార్మాట్ చూపియాలి కదా
ఫార్మేట్ చెప్పాలి కదా ఫస్ట్ ఫార్మేట్ చెప్పంది మనం ఎట్లా చుపిస్తాం
ఫార్మట్ ఏముంది ఆ దానికి ఐ త్రిపుల్ పేపర్లు ఎలా ఉంటుందో అలా చేయమని అంటారు వాళ్ళ
అదన్నా చెప్పాలి గదా
ఆయన మనం వెళ్తేనే ఆ ఇది చేయండమ్మ చేసేయండి అని అంటడు పోయి అడగాల ఒకసారి
ఆ ఇంకెప్పుడు అడుగుతవ్ ఏధిన ఒక రోజు ఏఐ ఇడిసిపెట్టు ఏ రోజు ఎగ్జామ్ వుంది కాబట్టి అపుడు అడుగు
అప్పుడు అడుగుదాంలే
సరే బ్లూ ఫంక్షన్ యూస్ కొలే తెలివి
అవును అసలు పెట్ న్న లేదు అయినా నేమ్స్ మొన్న మొన్న అడిగిన సార్ త్రీ వి త్రీ వీక్స్ పెట్టండి. త్రీ విగేస్ పెట్టంన్నంటే పెట్ నెలడు
ఎవర్త పెట్టక్
మళ్ళీ ఆ సబ్మిట్ జేయాలనీ తెల్వదా అని అంటడు
తిరగాల ఆయన ఎనకాల ఉకే
ఉత్తిగనే తిరిపిస్తుండు మళ్ళీ ఏమైన అన్ టే చేష్ ఎందమా ప్రాజెక్ట్
ఎట్లాగొ ప్రాజెక్ట్ కూడా తెలవదు. మిగతాది మనమే చేసుకుంటం
మొత్తం మనమే జేష్ణం గద
ఉమ్
మొన్నా అన్ని రివ్యూస్ అయినయ్ అన్ని రివ్యూస్ తరాగ మున్ ఏమన్లేదు కానీ మన లాస్ట్ వ్యూ కీ ఆ అ అంటున్నాడు అమ్మా ఓన్లీ ఛీ ముందు డాటా సెట్స్ ని చేసి ట్రైన్ చేస్తే ఏమొస్ మ్మా అవి రిజల్స్ వస్తాయి. ఇప్పుడు రియల్ టైమ్ డాటాషెట్ తీసుకొని చెయ్యు అని అంటున్నాడు.
సార్ కి ఒక రీజన్ దొరుకాలి అంతే
ఇన్నివిస్ అయినాక ఇప్పుడు చెప్తారా ఎవరైనా ఇప్పు నేను నేను మాట్లాడి రికార్డ్ చేసుకొని నేను ట్రైన్ చేయాల మోడల్ని
ఆ
లేదా ఏఐని మాట్లాడిపియాల
ఆహా ఏ వాళ్ళచ్చదే వాల్
ఆయన అయిపోయింది కదా ఎట్లనో వదిలేయాలి. ఆ మైనర్ ఎట్ల అయితది. ఆ మైనార్కి ఆయన వేరే ఆయన ఉన్నాడు.
ఆహ్ ఇప్పుడు ఏఐ స్పెషలిస్ట్ ది రిపోర్ట్ చేస్తా ఫస్ట్ చేస్తే అది ఏమన్నా మాడిఫికేషన్స్ ఉంటే రేపన్న ఎల్లుండన్న చేయొచ్చు.
ఆ అవునవును మళ్ళీ మనీ వేస్ చేత ప్రింట్ అవుట్ కి
ఓ కట్ ఫిఫ్టీన్ పేజెస్ ఇస్తా గంత్ అంతే
సాళ్లే అస్ మైన డీటెయిల్స్ పెట్టు ఫస్ట్ అంతే అ ఫస్ట్
ఫైల్స్ ఉన్నాయి కదా? నీ దగ్గర.
ఆ ఉంది ఉంది.
ఓ
ఉంది లాస్ట్ టైమ్ది ఉంది జేఎఫ్ఎస్ ద ఉంది.
హ్మ్! హూ!
తర్మల్ బైండింగ్ అంటున్నారు కదా.
అవునా?
ఆ వీళ్లు వెళ్ళి అడిగారు కదా, అడిగితే తర్మల్ బైండింగ్ అని చెప్పిందంట.
ఓహో!
ఒకసారి అమ్మాయిల్ని అడుగు ఒకసారి అడగాలి మే ఒకసారి అనుకి అడుగు ఓ సారీ! ఒకసారి అడుగు ఎవరికైనా?
హ్మ్ హు!
మొన్న చెప్తే అందరూ అదే అన్నారు ఎందుకు ఫై లో పెట్టి ఇవ్వచ్చు కదా అంటే లేదు థర్మల్ బైండింగ్ కావాలని అన్నారు.
ఉహూ! ఏమైతాదో మరి చుద్దాం.
హ్మ్!
హ్మ్!
ఇంకా మరి,
లే హాఫ్ డేస్ ఏమో అందరూ పిల్లలు అందరూ ఒరుల్లుతున్నారు, ఆడుకుంటా.
ఓ
హాఫ్ డేస్.
కాలేజ్ కి కూడా హాఫ్ డేస్ ఉంటే బాగుంటుంది కదా.
ఉంటాదుంటాది. మనం హాఫడేనే పోతున్నాం కదా!
అవును.
ఒకప్పుడు ఉండేది లైక్ నైంటీస్. హలో! హాఫ్ డేస్ ఉండేవి మార్నింగ్. వెళ్లి ఆఫ్టర్నూన్ వచ్చేవాళ్ళము.
ఒకప్పుడు అది. ఒకప్పుడు ఉ
అదే! ఒకప్పుడే.
హ్మ్!
అప్పుడే ఎగ్జామ్స్ ఉండేవి టెన్త్ వాళ్ళకి.
హ్మ్!
కూడ అయితు నట్టున్నాయ స్టార్ట్ అయి నట్టున్నాయయి టెన్త్ వి.
అ అప్పుడేనా?
ఆ అయబ్బలే
మా తెలవదు మరి
అయినట్టుంది అంటే చాలా మంది బస్సులో వచ్చు పిల్లలు. ఎగ్జామ్ బోర్డు తీసుకుంటే సెంటర్స్ క స్తున్నారు అలాకే ఉమ్ అవు సరే అండి బాయ్
సరే అండి బాయ్
అ